ఉమ్ హలో సిస్టర్ ఎలా ఉన్నారు
ఎలా ఉన్నారు
బాగున్నాం సిస్టర్ మీరు ఎలా ఉన్నారు
ఉమ్ బౌన్నన్ సిస్టర్ ఎక్కడున్నారు
మేమ కొంచెం పొలం దగ్గరకు వచ్చాం పొలం ఉంది మాకు వరీ స్
ఓ
ఉమ్ ఆ వరి సెనగా అది పండిస్తమూ ఉమ్ చ్చముో మీరు కావాలంటే రాండి ఎప్పుడన్న చెనక్కయలు
ఓకే ఓకే సిస్టర్
డ్లు ఎత్కొని పోద్ రూ
ఉమ్ వరి ఏదండి వరి అంటే ఏది రేషన్ లో ఇస్ త అదే నా లేకపోతే సోనా మసూరనా
కాదండి ఉప్పుడి బీమ్ లాగా అండి
ఓహో ఇప్పుడు మేది మనము టిఫిన్కి పోసుకుంటాం చూడ దా
ఆ అవునండి టిఫెన్కి వేసుకుంటాము మామూలుగా రైస్ కూడా ప రైస్ కొట్టిచ్చేినామన్ టె సోన మసుర అయిపోత్ తుందండి
ఆహా ఓకే ఓకే అంటే మీరు మంచి రైస్ తీసుకుంటున్నార అనమాట మేము ఇక్కడ కొనుక్కొని వచ్చుకుంటామ అండి పాలిష్ బీమో అ ది ఇది అనేసి
అవునా మేము స్వచ్ఛంగా పండించుకొని ఎరువులు వేసుకొని మేము ఆవుల నుంచి వచ్చే పేడ
ఓహో ఆవులు ఆవులు కూడా ఉన్నాయా
ఉండాయండి రెండు మూడు ఉన్నాయి
ఆహా అంటే మీరు అన్ని స్వచ్ఛమైన ఫుడ్డు పాలు అవి తీసుకు కొంటున్నారు ఆవుల నుంచి పాలు పాలు వస్తాయా పాలు
ఆ తీసుకుంటామండి ఒకొకావు తెల్లారి రెండు ట్ టర్లు ఈవినింగ్ రెండ్లేటర్లు ఇస్తాదండి
ఓ
ఆ డిపోకి పోసుకుంటాము ఓ వన్ లీటర్ కాంచుకుంటాము ఇంకా పెరుగు కొంచెం పాలు తీసుకుంటాము పిల్లలకి మేము
ఆ
స్వచ్ఛమైందేనండి ఇక్కడ మేము కొనుక్కకుని అయితే ఏమీ తినమో ఆకూరలు పండించుకుంటాము కాయగూరలు
ఆహా అందుకే అండి రైతు గ్రేట్ అనేది ఇక్కడ మేము ప్రతిదీ కొనుక్కోవాల్సి వస్తా ఉంది
అవునండి ప్రతీది ఆకుకూర్లన్నీ పండిత్ ఉంటామండి స్వచ్ఛమైన పేడతో వేసి మందులు లేకుండా పండించుకుంటామండి కూరలు కొంచెము మార్కెట్ కి చేల్ చేస్తాము కొంచెం
ఓ మార్కెట్కి కూడా వేస్తారా మీరు
అవునండి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా కట్టలు సేల్ చేసి అమ్ముతామండి
ఉమ్ హ్మ్మ్ కూరలా అండి
అవునండి గోంగూర ఆ గోంగూర సిర్యకు తోటకు పాలాకు చుక్కాకు మ ముల్లంగి
చిరాకు కూడా పండిస్తారా అన్ని ఆ కూర్లన్ని బండిస్తారు
అవునండి ఆకూరలన్నీ పండిస్తామండి కాయగూర లు గూడా పండిస్తాము
కాయిగూర్ల్ ఏం పండిస్తారండి మీరు
కాయ బెండకాయ చిుక్కుడుగాయి అనపకాయ అలచందకాయి అన్నీ పండిస్తామండి అన్నీ మార్కెటింగ్ కేస్తాము ఏదో కొంచెం వంటకు పెట్టుకుంటాము
మ్ అవునవునండి ప్రతిది వాటర్ కూడా కొను కొని తాగాల్సి ఒస్తా ఉందండి బాబు మేమై
ఆ మేవ్ స్వచ్ఛంగా బోర్లో బట్టు కొట్ కుచ్చుకొని తా తామండి ఫల్టర్ వాటర్ అలాంటిదిే తీసుకోము స్వచ్ఛంగా మేము బోర్లు కొట్టుకొచ్చుకొని తాగుతాము కొళాయిల్లో నుంచి వచ్చే నీళ్ళ వంటకి వాడుకుంటాము
ఆహా
వాట్
పాలు పెరుగు అన్ని ఆవు ఆవు నుంచి వచ్చేది మీరు గీ రెడీ చేస్తారండి నెయ్యి చడి చేస్తే
ఆ చేస్తామండి నెయ్యి కూడా లే లీటర్లు అమ్ముతామండి
ఓకే ఉం ఇప్పుడు పొలాలుంటే పొలాలు అన్నారు కదా అవి ఎలా అండి ఇంటి దగ్గర పెంచు కుంటే మేము టమోటా చె టమాటా చెట్టు కుండీలో పెంచుకున్నా రావడం లేదండి మీరు ఇన్ని పంలాలు ఇన్ని పం లు ఎలా పండిస్తున్నారు వాటికి ఏమన్నా ఎరువులుయ్యాల ఇంటి దగ్గర ఏమైన్నా ప్రిపేర్ చేసు
అ ఎనుము పేడ ఆవు పేడ ఎనుము పేడ పాకు కొంచం మ్ బాగా చిన్న చిన్నగా కొందేసి కై మందు యేసేసి దున్నేస్తామండి. దున్నేసిన వన్ మంత్ వరకు, బాగా వాటర్ పట్టేసి, బాగా మురిగినాక.
ఆహా
టాక్టర్ తో, ఒకసారి బాగా దున్నిచ్చేస్తామండి.
ఆహా
హ